ఉం లే బాగున్నావా.
ఉ బాగున్నాను నువ్వు బాగున్నాను.
ఉం బాగున్నాయి ఏం చేస్తాను.
ఏమి లేదు మా పిల్లిని పట్టుకొని ఉన్న బయట ఆటో వచ్చుంటే. ఉం అది ఎక్కేస్తా అంటే ఇంకా పట్టుకొని ఉన్నా అంటే ఆటో మాకు తెలిసిన అన్ననే. అది ఎందుో సామాన్లుమంతా వేసుకొని వచ్చింటే ఇంకా మా అమ్మ కొంటా అంటే ఇంక దాన్ని ఈడ పట్టుకొని ఉన్నాను నువ్వేం చేస్తున్నావు.
ఇలా కాలిగా బయట కూర్చుని ఉన్నాము దానికి ఆటో అంటే ఇష్టమా.
ఆ ఆటోననే కాదు బండ్లు వచ్చినాయి ఏమన్నా వచ్చింది. ఎక్కేస్తుంది. ఇంగా అంటే లోపల కొంచెం వేడిగా ఉంటుంది కదా ఇంగా బండాన్నాక ఇంకా వాటికి వేడి ప్లేసెస్ ఇంకా ఏమన్నా కొత్త కొత్తవి వచ్చినాయనుకో థింగ్స్ వాటిని చూడడం అంటే దాంట్ల ఏముంది. తెలుసుకోవాలని ఆతృత ఎక్కువుంటుందంట
అవును.
ఉం ఇంకా తిన్నావా,
ఉహు ఇంకా లేదు నువ్వు,
నేను తినేసిన ఇంగ మా అక్కా, ఇంకా ఇంటర్న్షిప్ కి వెళ్తానునండి ఇంకా మా అక్క బస్ ఉ నింది ఇంకా ఎయిట్ ఫార్టీ కి, మా అమ్మాయింగా, సెవెన్ ఫార్టీ ఫైవ్ క ఇచ్చేసింది డిన్నర్ ఇంకా నేను కూడా తినేసిది.
అంటేలి
ఆ
ఇంక మార్నింగ్ అయిపోతుందేమో కదా మీ అక్క వెళ్లేకి,
ఆ అవును. మార్నింగ్ అయిపోతుంది ఇంక కరెక్ట్ విజయవాడ లో దిగుతుంది మార్నింగ్ ఒక సిక్ క్స్ అట్ల అయితుంది.
మ్ అయ్యే చానా పెద్ద చెరువు ఇది
మ్ అయినా జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ కోసం మళ్ళా పోవల్సినోస్తాంది అసలు అక్కడ అక్కడ్ అక్కడ వాళ్ళకి అడిగితే ఇట్లా మళ్ళ రావాల అంటే మీ నీకేం కాలేజ్ లేదు కదా అని చెప్తాననంట
ఆహా వైవ ఎలా జరిగిందంట
వైవ అంటే ఎవరో లేడీ టీచర్ వచ్చారంట ఇంగా ఆమె ఎన్నో అడిగిందంట ఏమంతగా లేదు ఇంగ మన మా క్లాస్ టీచర్ ఉనిందంట పక్కలో అంత సీరియస్ గా ఏం లేదంట మాములుగనే అడిగిందం ట ఇంగ అడిగిన తర్వాత చెక్ చేస్ కునిందంట గూగుల్లో ఆన్సర్ కరెక్ట్ చెప్పిందా లేదా అని ఆమె
ఆహా
మ్ ఇంకా అందరికి ఒక్కొక్క స్వీట్ బాక్స్లి ఇచ్చేసి వచ్చినారంట ఫ్యా ఫకల్టీస్ అందరికి వీళ్ళందరూ
మ్
ఇంగ ప్రిన్సిపల్ దగ్గిరికి పోయినారంటే ఇంగ ప్రిన్సిపల్ ఇంగ ఎక్కడో ఏేదో రూమ్ లో కూర్చోబెట్టి వైస్ ాన్సలర్ తో మాట్లాడిపిచ్చినారంట
మ్ హు
వాళ్ళు ఏం చెప్తన్నారంటే ఇక్కడ మీరు పిహెచ్డి చేయాలంటే ఇక్కడ చేయకండి మన కాలేజ్ లో ఇంటన్నారంట వైస్ ఛాన్సలరే ఇట్లా చెప్తన్నాడంట
మేన నీక్ చెప్పు
ఆ ఉంది మన కాలేజ్ పిహెచ్డి కూడా ఉంది ఇయర్ నించే
అహా మళ్ళీ పెట్టేసినారా అయితే
మ్ అవును ఇంకా నువ్వు నేనైతే నిన్న ఇంగ టీవీలో గీతాగోవిందాం మూవీ వస్ స్థాంటే చూసిన
అవునా నాకు ఆ మువి అంటే చాలా ఇష్టం ఎన్ని సార్లు చూసినా కొత్తగానే అనిపిస్తుంది
మ్ నిజమే అసల ఆ లవ్ స్టోరీ ఎంత సింపుల్ గా ఉంటుంది కానీ ఇంగ ఏంట టైనింగా కూడా ఉంటుంది అది
అ అవును కరెక్ట దాంట్లో విజయ్ దేరకొండ అన్న రష్మిక చాలా కెమిస్ట్రీ అనేది చాలా బాగుంటది
మ్ అసల్ మనం అనుకోలే కద వాళ్ళు రియల్ లైఫ్ కపుల్ అయిపోతారని అసల్ ఆ మూవీ నుంచి ఇంగ వాళ్ళకి బాగా సింక్ అయిపోయింది
అవునవును కరెక్టే
మ్ ఇంకా మరి అవును ఇంక మరి మికు మూవీలో బెస్ట్ క్యారెక్టర్ ఎవరనిపిస్తారు
దాంట్లో నా గోవిందే
మ్ ఎందుకు హీరోని అంత బాగా
అంటే ఇన్నోసెంట్ గా ఉంటాడు కొంచెం ఓవర్ థింక్ చేస్తాడు కానీ హార్ట్ మాత్రం చాలా మంచిది కద
ఉ అవును నిజమేగా సిచ్యువేషన్ వల్ల ప్రాబ్లమ్స్లో పడతాడు అంతే కాని ను మంచోడే
కరెక్టే
క్యారెక్టర్ అంటే ఇంగ గీత క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర అండ్ కొన్ని ఇంకా బాగానే ఉంటుంది ఆమె కూడా యాక్టింగ్ కూడా బాగానే చేసింది ఆ ఆమె క్యారెక్టర్లో బాగానే నచ్చింది
అవును అవునులే ఆమది కూడా చనా స్ట్రాంగ్ క్యారెక్టర్
ఉమ్ అవును ఇంకా వచ్చి తను సెల్ఫ్ రెస్పెక్టని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందనమాట
కరెక్ట్ ఇంకా డెసిషన్స్ కూడా కాన్ఫిడెన్స్ తో తీసుకుంటుంది అన్నీ
ఉహ్మ్ అవును నిజమే ఇంగ మూవి స్టార్టింగ్ లో గుర్తుకుందాసలు ఆ నువ్వు నా బషేది ఇగా అక్కడ నుంచి ఇంక స్టార్ట్ అయింది ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇం మొ మొత్తం స్టోరీ టర్న్ అయిపోతుంది
అటూ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆ స్టోరికి మొత్తం
ఉ ఏం ఆది నువ్వు గానీ ఇంగా అంటే హీరో ప్లేస్లోనింటె ఏం చేసే దానివి
ఉండండి అది సినిమా గాబట్టి అంత చేసినారు లేకపోతే మనం నిజంగా కూడా చెప్పిండొచ్చు గదా
ఆ అవున అంతే మనకి ఏమైనా మిస్టేక్ అయిపోతే ఇంగా కాళ్ళు చేతులు అక్కడ శివరింగ స్టార్ట్ అయిపోతాయి
కరెక్టే
ఉ హుమ్ ఇంక కానీ ఆ సిచ్యువేషన్ లో ఎవరికైనా టెన్షన్ ఉంటుందిలే
అవును
ఊ ఇంకా హీరోయిన్ ప్లేస్లో ఉంటే
హీరోయిన్ ప్లేస్ లో ఉ టె ఫస్ట్ చాలా కోపం వస్తుంది కదా
ఉ అవును కానీ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటడు బై మిస్టేక్ బై మిస్టేక్ అని ఇంకా ఆమె వినిపించుకోదుంతే నే ఇంగ ఆ తర్వాత అర్థం చేసుకు కునిండొచ్చు మనం కూడా ఉండింటే
అవునవును కంప్లీట్ స్టోరీ వింటే అర్థం చేసుకోని ఉండొచ్చు
హుం ఇంకా మూవీలో కామెడీ గురించి ఎంత భలే ఉంది కదా అసలు కామెడీ
అవున అవును
ఉమ్ అవును నిజమేంగా వాడి హీరో ఎక్స్ప్రెషన్స్ అయితే అబ్బా చెప్పలేం అసలు
ఉమ్ ఇంకా విజయదేవర కొండ నేచురల్ గానే యాక్ట్ చేశాడు ఆ మూవీలో అనిపిస్తుంది
ఉ ఆ ఇంగ సాంగ్స్ లో ఫేవరెట్ ఏ ఏది నీకి సాంగ్
అందుంది కదా ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే సా
ఆ చానా బావుంది గదా ఉమ్
మెలోడీ చాలా స్మ్, స్మూతింగా ఉంటుంది దాంట్లో.
ఉమ్మ్ నిజమే, ఇంకా లి, లిరిక్స్ గుడా చానా బావుంటాయి, మంచిగా ఆలోచ్ చించి రాశాడనిపిస్తుంది ఆ ఆ అవును ఇంగా ఆఫ్ఘనిస్తాన్ ప్లేస్ లో వాళ్ళు పాకిస్తాన్ పెట్టుకుందాం అనుకునిన్నారంట ఆ ఆ ఆస్ సాంగ్ లో వస్తుంది గదా ఆ కంట్రీస్ అన్ని ఓస్తాయి గదా ఆ సాంగ్ లో, ఇంగా పాకిస్తాన్ పెడ్త్ తే ఇంగ యాడా మళ్ళ ఇష్యూ అయితుందని, ఇంగ ఆఫ్ఘనిస్తాన్ అని పెట్నారంట నేను రీస్ సెంట్గా వాడు చెప్తాంటే విన్నా
ఆవ్ హా
ఉమ్ ఇంకా మడి అంటే అది సచ్చువేషన్కి ఆ
పర్ఫెక్ట్ గా సెట్ అయింది కదా.
ఆ అవును నిజమే ఇంకా మరి క్లైమాక్స్ నచ్చిందా నీకి.
ఉహు నాకు నచ్చింది కానీ ఇంగా చాలా
కామెడీ గా ఉమ్ నేనైతే ఆ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలే తెల్సా ఆమె ఇంగా సెకండ్ హీరోయిన్ ఉంది గదా ఆమె ఎందో చెప్పేసింది వీడు ఎందో ప్లాన్ వేసెసి ఉంటాడు అనుకునిద్ది
నేను గుడా అదే అనుకుంటే ఆమె ఎంత సీరియస్ గా చెప్తాందంటే, ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకున్న.
ఉమ్మ్ హి దా అంత ఓవర్ యాక్షన్ లేకుండా, ఇంగా సింపుల్ గా ఫినిష్ చేశారు బాగుంది మంచిగా.
ఉమ్ కరెక్టే
ఉమ్ ఇంగా నీకు మూవీలో ఇంగా, ఫన్నియెస్ట్ సీన్ ఏమనిపిచ్చింది.
అంటే ఇంకా హీరో ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి ఎస్కేప్ అయ్యి, సీన్స్ అన్ని నచ్చినాయి బాగా
ఉమ్మ్ అవ్ అవును వాడికి ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళ చెల్లెలి పెళ్లి ఇంగా హీరోయిన్ వాళ్ళ అన్ తోని అయితుంది అని ఇంగా అప్పుటి నుంచి పాపము ఇంతే ఎస్ ఎస్కేప్ అయ్యే ట్రై చేస్తాడు వాడు
హావునవును పాపం ఇంకా వాడ్ ఎస్కేప్ కావడా ఆ
ఉమ్మ్ చెప్పు
చెప్పు చెప్పు అదే ఎస్కేప్ కావడానికి చి వేసిన ప్రతి ప్లాన్ రివర్స్ అయిపోతుంది వాళ్ళకి.
ఉమ్ నా అది చాలా ఫన్నియస్ట్ పార్ట్ దాంట్లో
ఉహుమ్
ఇంగ చెప్పాలంటే ఇంగ దాంట్లో ఫ్యామిలీ సీన్స్ కూడా బాగుంటాయి
అవునవును ఇంకా ఎస్పెషలీ హీరో ఫ్యామిలీకి ఇంకా బాగుంటుంది
ఇంగ హీరోయిన్ సైడ్ వాళ్ళ భామ ఉంటుంది కదా అబ్బా అది ఇంకా సూపర్
కరెక్ట్ యే
ఇంకా వీళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కట్నం కట్ నా మనీ ఇంగ అంటే హీరోయిన్ వేరే వాడిని పెళ్లి చేసుకునేకి పోత ఉంటుంది కదా వాళ్ళని ఎన్నో ఎన్నో మ్యానిపులేట్ చేసేస్తాడు
అవును ఎంత బాగా మేనిపులేట్ చేస్తారు కదా వాడు ఎంత బాగా వినియిస్తాడో
ఉ ఇంక నాచురల్ కాన్వర్సేషన్స్ లా ఉంటాయి అవన్నీ
ఉమ్ అవును డైరెక్టర్స్ ఫుల్ స్టోరీని ఎంటర్టైనింగ్ గా ప్రెజెంట్ చేసినారు కదా
ఆ అవును ఇట్లా సింపుల్ స్టోరీస్ అయితే చూసేకి బాగుంటుంది కానీ కొన్ని మూవీస్లో చాలా ఓవర్ చేస్తారు బ అసలు ఏం నచ్చదు నాకైతే
ఉమ్ అవును కొన్ని కొన్ని
హుం ఇంకా కామెడీ సీన్స్ అయితే చానా ఉన్నాయి ఈ దీంట్లో
ఉ నువ్వు గీతా గోవిందం ఫస్ట్ థియేటర్ లో చూసినావా
ఆహా లేదు అంటే నేనేం చూడలేడు కానీ సెకండ్ టైం అయితే చూసా
ఆహ
హుం ఇంకేమి తిన్నావా
ఉహు లేదు తినాలి
ఉ సర్లే తిని రాపో మళ్ళా చేస్తా అయితే కాల్ బాయ్
ఉమ్